హలో
ఏమైంది బిజీ ఆ
ఆ
బిజీ యా
లేదండి మీకోసం నే బిజి పనైనా పక్క పెట్టుకుంటాండి
ఇంకొక ముప్పై నిమిషాలు మాట్లాడతార మీరు నాతో మీరు మాట్లాడతనంటే నేను పైకి పోతా
ముప్పై నిమిషాల ఆ
ఉం అంటే మధ్యలో కట్ చేసి మళ్ళి చేస్తా
ముప్పై నిమిషాలంటే మాట్లాడుత కానీ మధ్యలో మరి నేన్ కూడా కావాలి కదా నాకు కూడా
ఆ ఓకే అట్లాంటలే నే పైకి పోతా అని చెప్తున్నా అందుకే
దొబ్బెయ్ లాగండి బాగా
ఒరేయ్
ఊ
ఏంట్రా నువు ఏంట్రా నువ్వు
మినిమమ్ ఉంటుంది రా మనతోని
తెలంగాణ మనది
తెలంగాణ మనది ఉం
ఉహు చెప్
మినిమమ్ మినిమం ఉంటుందండి మాతోని మా తెలంగాణతోటి పెట్టుకుంటే మస్ ఐతరు
ఒ అంటే మీరు మా గురించి తెలుసుకుండానే మీరు మీది మీరు అనేసుకుంటున్నారు. మా గురించి తెల్వకుండానే మీరు మీరు అనేసుకుంటున్నారు అన్నీ.
మీదేంటి మరి?
మాది ఒక తెలంగాణ అవును మనకెందుకుగాని, ఇంకేమైనా విషయాలు మీకో విషయం తెలుసా?
ఏంటిదండి?
ఇక్కడ చెప్పేది వినండి చెప్పే వరకు వింటారా వినరా అంత ఉత్సాహంతో ఉన్నారు ఎందుకు నేను చెప్పేది వినాలని.
మీతోడి మాట్లాడాలని ఉత్సాహం తో ఉన్నానండి నేను.
అవునా అయితే చెప్పేదినండి అయితే ఒక పాప మిస్ అయింది తెలుసా మీకు కాకినాడలో.
కే కదండీ ఆ తెలుసు అండి దొరికిందండి ఆమె
దొరకలేదండి. ఈ రోజుకి తొమ్మిది రోజులో పది రోజులో ఆ పాప తప్పిపోయి ఇంతవరకి కొంచెం కూడా ఆచూకి దొరకలేదు ఆ పాపది.
అయ్యో వల్ల పేరెంట్స్ చెప్పండి
మసలు ఘోరము ఇన్ని రోజుల ఆ పాప ఆకలికి ధూపకి ఎలా ఉంటుందండి? ఒకవేళ మీ అంటే కిడ్నాప్ ఎవరైనా ఎత్తుకపోతే సరే వాళ్ళు ఫుడ్ పెడతారు అంట వ్యహారం తనకిస్తార అనుకోవచ్చు. కానీ ఏమి ఇవ్వకుండా ఎక్కడైనా నా అడవిలోనే అట్లనే ఉంటే మాత్రం ఎనిమిది, తొమ్మిది రోజుల నుండి తన ఎలా ఉంటుందండి అసలు
తన వాళ్ళ పేరెంట్స్ ఎంతగానో ఏడుస్తున్నారో అండి పాపం నాకైతే చాలా బాదేస్తుంది. అండి. నేను విన్న కాంచి నాకైతే నిద్ర కూడా పడతలేదండి పాపం ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాల పిల్ల పాప అంటా కదాండి.
ఆ నాలుగు ఐదు సంవత్సరాలే ఉంటాయి అంట. కానీ ఇన్ని రోజుల నుంచి తప్పు పోయింది. మళ్ళా అందులో ఒకటి ఏమైందంటే కుక్క కూడా మిస్ అయిందండి ఆ పాపతో పాటు అంటే పాపాయెల్లిన రోజు కుక్క చెప్పేది పూర్తిగా వినండి అందుకే
హు చెప్పండి నిజం వింటామండి. మీరు చెప్పాలగాని నేను విననా అండి?
అయితే అంటే మొదటి రోజు అయితే పాపను, కుక్క రెండు పోయాయంట. కానీ నాలుగు రోజులకి కుక్క ఇంటికి వచ్చింది. వచ్చింది కానీ పాప ముచ్చోట తెలివనేే తెల్వదన్నమాట.
మ్
అయితే మళ్ళీ ఏమైందంట? ఆ కుక్కకి జిపిఎస్ పెట్టేసి పంపించారు. పంపిస్తే కుక్క ఏమంది తెల్లారే చనిపోయిందండి.
అయ్యో అంటే ఎవరో అది ఈ కిడ్నాపే చేసినట్టున్నారండి నాకు దెలిసి
ఏమో అండి మరి అందరూ ఏమంటున్నారంటే కుక్కకి ఫుడ్ అంటే ఆహారం ఇవ్వలేదు అందుకే కుక్క చనిపోయింది అని అంటున్నారు
అంటే వీళ్ళు వచ్చినాంక పెట్టలేదండి మరి ఫుడ్
అంటే కుక్క తిరిగి వచ్చేసింది కదా అడవి నుంచి ఇంటికి
అదే వచ్చినాంక పెట్టలేదా వాళ్ళు అయినా వాళ్ళు పె వాళ్ళ అమ్మ వాళ్ళ బిడ్డవొయిననే బాధల్లో ఉన్నది ఇంక కుక్కకి ఏం పెడు తదండి కుక్క కంటే విలువ వైన వస్తువే మనిషే పోయింది కదండి యా కుక్కగా
దేనా జీవి జీవేలే కానీ కానీ ఇగ కుక్కకి పెట్టలేదంట అయినా కుక్క బయటకి వీళ్ళు కుక్కనే అది చేస్ కుంటనేమో అనే సరికి కుక్క తినదు తిండేదే పాపం
కొంతమంది మాత్రం అలా ఉన్ అంటున్నారు అన్నమాట కుక్కకి ఫుడ్ పెట్టలేకనే కుక్క చనిపోయింది గన్ని రోజులు ఏ మూగజీవి అయినా బతుకుతుందా ఫుడ్ పెట్ ట్టక్ ఆహారం ఇవ్వకపోతే అని అంటున్నారు
మోత్తం
మీరేం అంటారండి హలో
హలో హలో మాట్లాడే ఉద్దేశం ఉందా అండి నాతోని మీకు
హలో వినబడుతుందా మీకు
హలో
ఏమైందండి మీ వాయిస్ నాకు ఇనవడత హలో
హల్లో గుడ్ హల్లో నమస్కారం అండి ఏందండి ఏం మాట్ ట్లాడరేందండి అలా ఎలా ఉంట్రండి మీరు
నేను ఒర్రుతున్నానండి మీ
హలో మిక్స్ వీ స్వీ నేను పెట్టాలండి నాకు పెట్టాలన్పిస్తుందండి మీతోడు మాట్లాడుతుంటే
నేను మాట్లాడినా చెప్పేది వింటారా మీరు
ఊ నువ్వు చెప్పేది నాకేం వినొత్తలే
ఇప్పుడు కూడా ఇనపడతలేదా
ఇప్పుడు ఇనొత్తాంది
అయితే మీ కోణంలో మీరు ఏమనుకుంటున్నారు కుక్కని ఎవరైనా చంపేశారనుకుంటున్నారా లేపోతే కు కుక్కకి ఆహారం ఇవ్వకపోయినందువల్లనే కుక్క చనిపోయిందని అనుకుంటున్నారా
ఆ చిక్ ఆ పిల్ ఆ పాపున్ ఆచికు తెలవన్ తెలుసు కాబట్టి తెల్వకుండా చంపేసిర్రని అనుకుంటున్నానండి నేను కుక్క ఏది పడితే అదే కదా తినేది అక్కడ రో బాట ఏమ్మటే ఏం దొరికినా అది తింటూనే ఉంటది కదా అండి ఆల్మోట్ ఆ చానా వరకు అయితే మనిషి అయితే తినలేం కదా అండి
అంతే అండి అంటే మీకు మీరు ఒక కోణంలో ఆలోచిస్తున్నరు అది కూడా వాస్తవమే మనం అంగీకరించవచ్చు కానీ మరి అందరూ ఎలా ఆలోచిస్తున్నారో అక్కడున్న వాళ్ళు
ఉమ్ అవునండి పాపం దొరకాలండి దేవునికి మొక్కుతున్నానండి ఆ పాప దొర కాలాన్ని నేనైతే మనస్ఫూర్తిగా మొక్కుతున్నానండి
అవునా అండి మీ మంచి గుణానికి నా నమస్కారంలండి
ధన్యవాదములండి
ఊ ఇంకేం చేస్తున్నారండి మరి మీరు
ఈ రోజు మేము తిన అంటే మధ్యాహ్నము ఇట్లా ఉంటది కదండి పని పోయిపోయి వచింట కాబట్టి ఏదన్నా ఒకటి దినబుద్ధి అవుతది కదా అండి ఎలాగ నేను ఇంటి దగ్గరనే ఉంటున్నా అండి
అవునా
ఆ అవునండి మాయ కుటుంబం మా వాళ్ళకి ఏదనా ఒకటింగ చేయాలనేసి చేపాతి ఏస్తున్నానండి ఇప్పుడు నేను
మీరు గ్రేట్ అండి చాలా గొప్పవారం అండి అంటే కుటుంబం అంటే మీ ఇంట్లో సభ్యుల గురించి మీరు ఆలోచిస్త స్తున్నారు మంచిగా
అవునండి వాళ్ళు నేను ఎట్లాగో ఇంటి దగ్గరనే ఉంటున్నా కదండి వాళ్ళు చేసి చేసి వస్తురు కదండి ఈ మ త్రం చేయకపోతే ఎలాగండి
కానీ నేను ఇంటికాడ ఉంటే మాత్రం ఏం చేయనండి పందిలాగా వంటాను ఉంటాను తింటాను గాని ఇక ఇంకో పని అయితే ముట్టుకోనండి అసలు
మరి అందరు మీ అమ్మలాగా ఉండరు కదాండి
అంతేలెండి అంటే నేను కూడా అదృష్టవంతురాలు అండి మా అమ్మ
అవున అంటే ఇప్పుడు అదృష్టం అతురాలని తెలియదండి పెళ్ళ అయినాక తెలుస్తు స్త దండి అదృష్టమా దురదృష్టమా అనేసి
అంటే మా మా అమ్మన అయితే మా అమ్మను పొందినందుకైతే నేను అదృష్ క్షవతురాలినే పెళ్లి తర్తంటు పెళ్లి తర్వాత
అవునండి అలాంటి అమ్మ దొరకడం మీ అదృష్టం అండి ఏ జన్మలో ఏసిన పుణ్యమో అండి మీరైతే
అంతే అంటారా అండి
అవునండి ఏ జన్మల ఏసినా న పుణ్యమైతె అంలాంటి అమ్మ దొరకలండి మీకి
అవునండి నిజంగా
మా మమ్మీ కూడా మంచిదే అండి కాకపోతే కోపం మొత్తం ఆగదండి ఇంకా
ఇంతవరకు నన్ను ఒక్కసారి కూడా కొట్టలేదు తెలుసా అండి మా మా అమ్మ
నను మంచనే కొటిందండి
కొట్టలేదు తిట్టలేదు ఇంకా నోరు జారి అప్పుడప్పుడు నేనే ఒక మాట అన్నా నేనే ఇంక కొట్టిన మా అమని గాని అంటే కొట్టడం అంటే అంత పెద్ద పెద్ద కాదు చిన్న చిన్నగా
మా మమ్మీ నన్ను పన్నెండు పదమూడు సంవత్సరాలు దాక కొట్టిందండి
వామ్మో మా అమ్మ అసల ననసలు ఒక్కసారి కూడా కొట్టలేదంట ఈ పూట కొట్టదు తిట్టదు ఏమనదు నేన్ బడుకున్నా ఏమనదు
మా మా మమ్మీ ఇప్పుడు అసలు ఏమనదండి ఇప్పుడు చిన్నప్పుడు తిట్టేది కానీ ఇప్పుడు నన్ను ఏమనదండి నేను పది గంటల దాకా వన్నా నన్ ఏమనదండి కాపోతే మా మమ్మీకి చాతగానప్పుడు లేవక పోతే, మా నాన్న మా మమ్మీ కొంచెం.
అంటే పెళ్ళయినాక పెళ్ళయినాక చూసుకునే చూపు అది వేరే ఉంటాదండిఇక.
మ్, ఎట్లాగు అత్తగారింటి ఇంటి కాడ చేసిచేసి వస్తుందనేసీ గౌరవం ఉంటాది కదా అండి?
అవునండి.
మ్ నీకో విషయం తెలుసా అండి?
ఏం విషయం అండి?
మా అక్క ఉంటాదండి మాఅక్కకి పెళ్ళి అయ్యి పదమూడు సంవత్సరాలు, పద్నాలుగు సంవత్సరాలు అవుతుందండి. అండ్ ఫస్ట్ టు అంటే ప్రెగ్నెన్సీ ఉంటాది కదా అండి?
అవును
ఆ అది చాలా లేటుగా ఏడు సంవత్సరాలకు, ఆరు సంవత్సరాలకు అలాగ అందిందండి. అంది నాకి మరి మళ్ళీ లేటుగా ఆరు ఏడు సంవత్సరాలకి మళ్ళీ అందిందండి. ఏడెనిమిది సంవత్సరాలకి.
వామ్మో
అందులో ట్విన్స్ అటండి అబ్బాయిలు మొగోల్లటండి.
ఇద్దరు మొగోల్లేనా?
ఆ ఇద్దరు మగవాళ్ళెనండి. ఫస్ట్ పుట్టిన ఆయన కూడా మగాయనేనండి. కాకపోతే ఇప్పుడు దాన్ని రీచ్ చేసిలా అనేసి కొంచెం వార్త తెలిసిందండి నాకు. కు
అంటే ఇద్దరు మొగోళ్ళు అనేసి
ఆహా! అలాగని ఏమో, ఏమో తెలవదు కానీ నాలుగు నెలలది అలా తీసేసిరి అనేసి తెలిసిందండి. చాలా బాధ అనిపిస్తుందండి నాకైతే అసలు.
ఎందుకు మరి అలా చేసారు?
అంటే ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటేనే తీసేస్తారా అండి? ఆల్మోస్ట్ ఆ అక్క కూడా చానుండేనండి.
సరే అండి మరి ఉండమా మేమిగ, చెప్తారా తర్వాత.
ఆ చెప్తామండి, ఉండండి.
మ్ సరే అండి.
హు